హలో బాగున్నార
ఆఁ బావున్నమ్ అక్కా మీరెలా ఉన్నారు
మేం బావున్నం ఏం జేస్తున్నారు
ఏం లేదక్కా ఇప్పుడే వంట చేసేసామూ ఇంక తినాలి
ఏం వంట చేసారు ఈరోజు
మామిడికాయ మామిడికాయతో తురిమేసీ పచ్చడి జేస్కున్నాం అక్కా
ఔనా మార్ ప్రొద్దునే ఏం దిన్నారూ
పొద్దున్నే సేమియా ఉప్మా జేస్కున్నాం అక్కా
ఊఁ నేనూ పప్పన్నం శెనివారంగ ఆ పప్పన్నం పాయసం
ఆఁ పాయసం మేమక్క ఈ రోజ్ స్పెషల్ శెనివారం మనే
సార్ నాధ్ శెనివారమనీ గుడికి వెళ్ళేసొచ్చీ ఇంట్లొ పప్పూ అన్నం పాయసం చేసా
ఊహు
ఊఁ
ఇంకేమక్క వర్షం బల్లేద మీ సైడు
వర్షాలేం లేవక్కా మీ సైడ్ ఉన్నయా
ఆ పడుతున్నాయ్ అక్క చిన్న చిన్నగా అంటే అంత పొలాలు పదునయ్యేంత ఏం పడ్లేదు కొంచం కొంచం పడ్తుంది
ఇక్కడంతే ఊర్కనె మాడం మూసుకున్నెట్టుంది గానీ ఏం వర్షాలైతే పడ్డం లేదు ఒకా ఒక వారం వారం క్రిందట మాత్రం బాగ్ పడిం ది ఆవర్షమే మల్ల తర్వాత పడ్డం ల్య
ఔన
ఏం పెట్టారు తోట్లొ మీరు
మేమూ ఇప్పుడే ఇంకరటి పంట పెట్టింటిమీ ఆ కరటి పంట అయిపోయింది కొట్టేేసాం మింకా
ఆఁ
ఇప్పుడూ ఏదన్న పెట్టాలని ఆలోచిస్తున్నాము మిరప గానీ టమోటా గాని ఇంక చూడాలక్కా
ఔనా బానే ఆ ఇక్కడ మీకు బానే వచ్చిందా అరటికీ
ఆ పర్వాల్యాక్కా అంటే మేమూ రెండు వేల ఇరవై ఐదు లో పెట్టింటి మీ ఇప్పుడుకైపోయింద పంటా
ఊఁ
ఇంకా అదీ బాగనే వచ్చిన్ అప్పుడూ ఆ సంవత్సరంలో టన్ను రేటు బాగా పోయిం యింది అందుకే డబ్బుల్ బాగొచ్చినయ్
ఆ టన్నెంత పోయింది మీకక్కడా
టన్ను ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అట్ల బోయిందక్క ఫస్ట్ సారి గొడ్తం గదా కాయ్ లూ
ఔన ఆ మళ్ళ తర్వాత నెక్స్ట్ తగ్గుతా వచ్చింద్యా
ఔను పా మళ్ళీ ఇంక వచ్చే కొద్దీ పజ్జెమ్ది వేలూ పదహారు వేలూ ఇంక లాస్టు కైత్
రీసెంటుగ పది వేలు గుడ బోయ్నయ్ గద పదివేలు గాద్ అప్పుడు వర్షాలెక్కువోచ్చి ఐదు వేలు ఆరు వేలతో కూడా పోయినాయి చాలా తక్కువ
మా ఊర్లో రెండు వేలు కూడా అమ్మేసినారక్క
ఉ అది పంటంతా నష్టం ఎట్లా అంత అయిపోయింది వర్షాలు ఎక్కువ పడి
ఆ అవును ఫుల్ నష్టమక్క అట్లా అమ్ముకుంటే కానీ మాది అదృష్టం బాగుండి బాగానే వచ్చింది అక్క
టైం బాగుంది కాబట్టి
ఆ
మేమ్ పతు వేసాము
ఉ
బా ఇప్పుడైతే రేటు బాగుంది ఇంకా ఈ ఆ కాయలు పగలలేదు కాబట్టి, ఇంగ పగిలి అందరితో పాటు వచ్చేసిందనుకో, ఇప్పుడు కేజీ నూట యాభై, నూట ఇరవై ఉన్నాయి.
మ్
మరింగ అందరూ పీకేసరికి ఎనవై, తొంభై అరవై కూడా వచ్చేస్తది ఇంగ. తగ్గిపోతాంటది. ఇబ్బుడయితే, ప్రస్తుతానికి బాగుంది ఇప్పుడు టమేటా. నూగు అట్ల వేసాము.
అంటే మీరు ఎలా అక్క? వర్షం నీరుకెస్తారా పత్తి, లేకపోతే, ఏవైనా బోర్ నీళ్ళు అలాగ గనా?
బావి నీళ్ళకి బోరు నీ, బావి నీళ్ళకి మేమేసేది. సేండ్లలో అయితే, వర్షం నీళ్లకే. సేండ్లయితేనా వర్ష తానికి పండాల్సిందే. ఇంక అక్కడ కాలువలు ఉండవు కాబట్టి, ఒక్క సేన్ మాత్రం కాలవ్ కుంది మిగతా మూడు ఎకరాలు సేను అంతా నీళ్ళు లేవు. ఓన్లీ వర్షం నీళ్ళకి మాత్ త్రమే పండాలి.
అవునా!
ఏదైన వర్షం నీళ్ళకి వండాల్సిందే అక్కడ ఇంక
మ్ ఇంకంతే. వర్షం పైన ఆధారపడి ఏదైనా వర్ వర్షాలు ఎలా వస్తాయి అంటే, కొంచెం ఆధారపడి పంటలు పెట్టుకోవాలి.
మ్ దాంట్లో ఆ సేనల్లో వేస్తే ఒక మ ఇది ఇది గోధుమలు వేస్తే సప్ప ఆ తర్వాత శనగలు, పత్తి అలా వేయచ్చు. మిగతావన్నీ వేయలేం. నూగు నూగ్ కూడ వేయ అచ్చు మల్లి.
అవి నూగులు అంటే, అవి ఎలా అక్క? చెట్లా? లేకపోతే, తీగలాగా పండుతాయ అది?
లేదు లేదు. మామూలుగా గోధుమ పంటలాగే ఉంటది. గోధుమలో అయితే ఒగ, ఒక కంకే పైకొస్తది కదా!
ఆ
ఇది అట్ల కాకోకున్నా ఒక కొమ్మకి, ఒక ఇత్తనాలు ఇత్తనా ల్ లాగ ఒక కొమ్మకు ఒక పది ఉంటాయి. పది పదిహైదు ఉంటాయి. ఆటికి ఒక చిన్న గ్లాస్ కొస్తాయి. అవి అవి పగుల్నాయను కో ఒక చిన్న గ్లాస్ కి, హాఫ్ గ్లాస్ లో ఇంగ సగం గ్లాస్కొస్తాయి.
అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుందక్క?
మామూలుగా అంతా పచ్చిగున్నట్లగానే కోస్తారు. కోసినంక కొంచెం పండుబారుత ది కదా చెట్టు.
అవునులే
ఆ పండుబారినంక కోసి అంతా పట్టలకేస్తారు. పట్టలకేసి ఒక రె రెండు రోజులు మూడు రోజులు ఆ పట్టలోనే అట్లే ఉన్నిచ్చి, మళ్ళీ ఆ తర్వా త నాలుగో రోజు మారుస్తార్. అంటే ఇంగో పట్ట వేసి ఆ పట్టలేకి మారుస్తార్. అట్ల, వారంలో కనీసం రెండు మూడు సార్లు చేసుకుంటే, మనకి ఇత్తనాలు వేస్ట్ కాకుండా ఒస్తాయి. మన ఇత్తనాల్ మనకి. లేదు ఒక్కసారిగా తీసినామంటే, ఆ కట్టేకే కట్టె అంత ఉంటది కదా ఆ కట్టకే సగాం సగం ఇత్తనాలు పోతాయ్.
అంటే మీ సైడ్ ఇదీ వరీ ఇలాంటివేయరా అక్క వరి పంట.
వెయ్యరు. కొర్రలు వేస్తారు మరి. కొర్రలు, మొక్కజొన్నలు. అ నూగులు, రాగలు. మ్ రాగులు, నూగులు, కందులు అట్లాంటివన్నీ ఏస్తారు గని వరి తక్కువ్వరి వయ్యరు మా మళ్ళీ మా అమ్మ వాళ్ళ సైడు వరి ముగ ఇది సన్ఫ్లవర్ కుసాల్ తప్ప ఇంకా మళ్ళీ ఏం ఎయ్యరు
అంటే కుసాలు కూడ పండిస్తార అక్క
ఆ కుసాల్ కూడా వండిస్తాం
మా సైడు కుసాల్ తక్కువే అక్క వేయరు మొక్కజొన్న ఏస్తారు ఇంకా వేరుశనగ ఏస్తారు
మ్
వాటికి ఒక్కొక్కసారి వర్షాల్ పైన ఆధారపడి వేస్తుంటాము ఇంకొక్కక్కొక్కసారి ఎప్పుడైనా అంటే మాకి గవర్నమెంట్ కాలోనీలు ఒస్తాయి వాటితో ఆధారపడి రోజుకొకరు తరపున అలా కూడా ఏసుకుంటాం అక్క
కాలువ నీల్లు మీక్ ఇప్పుడు వదల్లేదా
లేదు వదల్లేదక్క
కాలువ నీళ్ళకు
ఇప్పుడు వర్షాలు ఎక్కడున్నాయ్ అక్క వర్షాలు వచ్చి నీళ్ళన్ని బాగుంటేనే కదా కాలవ నీళ్ళయినా వలేద్ ఆ
మా సైడ్ ఏం పర్వాలేద్ కాలనీలు వదిలి మా సైడ్ కాలనీ చాలా రూలే వదిలి ఎప్పుడు నవ నవంబర్ నుంచే ఉన్నాయ్ మా సైడ్ కాలువ నీళ్లు
అవునా
మ్
ఆ
మా సైడ్ బాగనే వదిన్నారా అందుక కొద్ది రోజులు బాగా వస్తాయి మళ్ళీ ఆ తర్వాత తగ్ తగ్గిపోతాయ్ మళ్ళీ సైడ్ పక్కన ఉండే వాళ్ళు పెద్ద పెద్ద గుంతలు తవ్వుకొనీ ఆ గుంత లేకి నింపుకోవడానికి పెద్ద పెద్ద బొక్కలు పెట్టేసి ఆ గుంతల్ నింపు ఉన్నంక మళ్ళీ బూర్ చేస్తారు కదట్టి అప్పుడు మాకు ఒస్తాయ్ లేకపోతే మాక్ కూడ క రావడానికి ఎంత క కష్టంగానే ఉంటది
ఆ మా సైడ్ కూడా అలా చేసుకుంటార్ అక్క అంటే ఇప్పుడూ ఆ నీ ఇల్లు బావ్ మోటార్లు మన బోర్లు ఉంటాయి కదా ఆ బోర్లల్లో ఎప్పుడూ రోజు కి కొంచెం ఒక ఇంచా లేకపోతే రెం అర్ధ ఇంచ అలా వస్తాయ్ కదా నీళ్లు అప్పుడు ప్ దానికి ప ఆ నీళ్లన్ని స్టోర్ చేసుకొని బాగా వాడు క్ కోడానికి ఒక ఇంకుడుగుంత లాగా పెద్దగా జే సి పీస్తో తోవ్వి పి చ్చి ఆ దానికి పట్ట పట్ట మొత్తం వేసేసి నీళ్లు దాంట్లో స్టోర్ చేసుకుని రోజు వాడుకుంటుంటారు
అది అట్లా చేస్తార్ ఈ సైడ్ ఎక్కువ ఒకటి గాదు ఒకొ ఒక పది ఎకరాలకి ఒక గుంత పది ఎకరాలకు ఒక గుంత లేదంటే ఐదు ఎకరాలకు ఒక గుంత అట్లా పెద్ద పెద్ద బావిలాగా చేసుకుని అట్లా అట్లా చేసుకునే దాని వల్ల కొంచెం మిగతా వాళ్ళకి ఇబ్బంది అయిపోతది నీళ్ళ కష్టం కదా కంటిన్యూగా భాగ వత్ వచ్చే వాళ్ళకి ఎక్కువ నీళ్ళ వచ్చే వాళ్ళకయితే ఇబ్బంది లేదు ఒక చోట పెద్ద ఉండే చో ట ఏమో కొన్ని కొది మందికి ఏం బాగా వస్తాయి కొద్ది మందికి నిదాన వచ్చే వాళ్ళ కాడికేమో తక్కువే వచ్చేస్తాయ్ ఎక్కువగా రావు
ఆ మొక్కజొన్న ఆ పంటలు వెయ్యారా అక్క మీరు
మొక్కజొన్న వేస్తాం మేం లాస్ట్ టైం మేము వేసినం మొక్కజొన్న అంటే పందులు అట్లా లేకపోతే మొక్కజొన్న పంట ఏమో బాగా వస్తది పందులక్ ఇట్లాంటే ఇబ్బంది అయితే పందులు రాకుండా సోలార్ అన్నా పెట్టుకోవాలా లేదంటే చీరలు పాత చీరలు అన్నీ కట్ చే చుట్టూ కట్ట కొని ఆ కట్టలకి లేదా తంతి అట్లా పెట్టుకొని నాటుకుంటేనా ఆ బాగుంటు ఉంటది అయితే ఆ దళం చూసి నైట్ టైమ్స్ అందుకు రావు పందులు
అవును అంటే అవి అడ్డుగా లాగా పందులకి దానిలను చూసి భయపడేలాగా చేస్తారు ఆ
అట్లయితే ఇబ్బంది ఉండదు ఇప్పుడు మేము లాస్ట్ టైం కూడా మేము అట్లనే సోలార్ పెట్టుకోకుండా ఫస్ట్ అన్ని చీరలతో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ లో కంకులు ఎక్కువ పాలు పాలు పాలుగా పచ్చి పచ్చి ఉంటాయి కదా
అవునులే
ఆ టైమ్ లో మళ్ళీ సోలార్ పెట్టినాం
మా సైడ్ కూడా ఆ చిన్నప్పుడు అంటే అరటి చెట్లు పెడతాం కదా అరటికాయ అవి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు జింకలు పందులు ఇ ఇలాంటివన్నీ వచ్చి దాని త వేసి గలీజ్ చేసేసి పోతాయి అందుకని మేము కూడా దానిలకి చీరలు కట్టేస్తాం చో తోట చుట్టు కారం
అవును అట్లా కట్టుకుంటే కొంచెం బాగుంటు పది లేదా ఇంక ఇప్పుడు ఏమైత అంటే కంకులు పైన ఉంటాయి కాబట్టి చిలకలు ఎక్కువ రామ్చలకలు ఎక్కువ మాకు దగ్గర దగ్గర మనుషులు ఎంత బాగా వాలుచొక్కని తింటాయి అట్లా తింటా ఉన్నాయి మా దగ్గర దగ్గర సగం తోట ఒక ఒక రెండు వందలు నాలుగు వందల పైన కాయలు ఒక కం అట్లా కంకులే అంత వేస్ట్ అయిపోయిన మావి అసలు అంతా సగం సగం కొట్టేసి అన్ని సుమారుగా తినేసి పోనాయి
ఆ పంంట అంతా నష్టమేగ అదక్క
ఆ అది ఏమంటే భూమి ఎక్కువ ఉంటే సరిపోతుది కానీ అవి కవర్ అయిపోతాయి భూమి తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం కష్టమ అవుతుది ఎందుకంటే తక్కువ భూమిలో తీయాల అంటే అన్ని సగం సగం వృధా అయిపోయింటాయి కాబట్టి లాస్ అయిపోత చాలా మంది
ఆ అవునక్క ఇవి ఇప్పుడు అర చెట్లు కూడా అంతే కోతులు ఉంటాయి కదా అవి చెట్లు తీయగాంటాయి కాబట్టి ఆ కో కోతులున్ని వచ్చేసి మొత్తం మొత్తం ద్యాన్ల చేస్తే అవి చేసేసి అన్ని పీకేసి పోతాయి ఇంకా మళ్ళీ అవి పెద్దగా అయేసరికి ఆ చెక్లు మళ్ళీ వెనకబడిపోతాయి
ఆ మీ అరి తోట్లలో గల పెద్ద పెద్ద పందులు వచ్చేవి చెట్లను దబ్బు బాగా మొద్దు లాగా పెట్టింటారు కదా
ఆ అవేం లేవు అక్క అలా ఏం లేవు పెద్దది ఇచ్చి ఏం చేయలేదు అనిల కానీ చిన్నగా ఉన్నప్పుడే జింకలు ఈ కోతులు వచ్చేసి పీడేసి
మాకు కూడా ఇది శనిగ తోట్లలో శనగ శేనల్లో మటుకు జింకాను ఎక్కువ తోడుకొని తోడుకొని తినేస్తాయి
జెనకాల
ఇత్ ఇత్ వచ్చింటారు కదా ఇత్ వచ్చినాక ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ దాన్ని రోజు రాత్రిళ్లు పో అంతేనే ఎ లేద అంత టే ఒక్క రోజు మిస్ అయిపోయినా కూడా జింకలు పందులు జింకలు రెండు కుందేళ్లు తవ్వుకొని విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు తినేస్తాయి
అవునులే కష్టమే అక్కా
ఊ సర్లెండి అక్కా
ఆ సరే అక్క